హలో హలో హలో
హలో
ఆ చెప్పు
హలో
ఆ హలో
ఆ ఏం చేస్తున్నావ్
ఆ పడిదళ్ళు తను యాక్చుల్గా నాకు స్పీకింగ్ టెస్ట్ ఉంది నెక్స్ట్ ట్యూస్ డే కొంచెం ఏమన్నా టిప్స్ చెప్పచ్చు కదా
ఇంకేం అడుగుతారో నాకెలా తెలుస్తది
టాపిక్ చెప్పిందామే
ఏం చెప్పింది
ఇంపాక్ట్ ఆఫ్ ఫోన్స్ ఆన్ డైలీ లైఫ్ నా టాపిక్ అది ఇంపాక్ట్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ ఆన్ డైలీ లైఫ్
వై దేర్ ఇస్ చాట్ జి పి టి ఇన్ యువర్ ఫోన్ వై
ఉంది అంటే ప్చ్ అది త్రీ మినిట్స్ ఉండాల స్పీచ్
ఉమ్
స్టేజ్ పైన చెప్పాలి ఆమా మనం చేతులు ఎట్లా పెట్టినాము కాళ్ళు ఎట్లా పెట్టినాము మనం ఫార్మల్ డ్రెస్సెస్ ఉన్నామా లేదా అన్ని చెక్ చేసి మార్క్స్ వేస్తుంది ఇప్పటి వరకు హైయెస్ట్ మార్క్స్ నైన్ ఫిఫ్టీన్ కి
ఉమ్
నాకు భయం అయితుంది
నీకు ఎన్ని వేసినారు
ఇంగో నాద్ అవ్వలేదు.
మ్
ఆ అంటే ఈ రోజ్ చెప్పింది ఈ రోజు జర్గిన్ దాంట్లో హైయెస్ట్ ఎయిట్
మ్
నాకు భయం అయితుంది చూస్తే నాది శే ఉమా మా నేపాల్ ఫ్రెండ్ అయిపోయింది. డాడీని అడిగితే అది టీసీఎస్ ఐకాన్ కోర్స్ చేసావ్ కదా అది పర్సనాలిటీ డెవలప్మెంటే కదా ఆల్రెడీ దానన్ గురించి అయి ది. దాని మీద క్లాస్ కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళ పీకించుకోవాల్ అనుకో లేద్ అన్
అడినవా ఆల్రెడీ
ఎప్పుడో అయిపోయింది అంటే మాకు టాపిక్స్ చెప్పింన్ రోజే చెప్పిన మా డాడీకి ఇట్ల ఇచ్చింది అనింటే ఆ అవునా అవన్నీ అంటే విన్నావు కదా అది యూజ్ అయితది ఇప్పుడు
మ్
అని అన్నాడు. అసల్ నాకు టైమ్ అయితుంది. నీక్ క్వాలిటీ తెల్సుగ మనకి స్టేజ్ ఫియర్ అంటే ఓన్కు వస్తది. నా హార్ట్ బీట్ నాక్ విన్పిస్ స్తది. శివరింగ్ అయిద్ది ఏం చేయాలా భయం అయి తుంది.
ఏముందిలే పడుకో
ఏంది పడుకునేది ఫిఫ్టీన్ మార్క్స్ అది
అంటే నేను కొంచం మళ్ళ ఆలోచించి చెప్తాలె. ఇప్పుడు నేను అసైన్మెంట్ చేస్తాను నీతో మాట్లాడతాను నాకు బ్రెయిన్ రొండిట్లో నీతో మాట్లాడ్త అసైన్మెంట్ చేయాలంటే నాక్ బ్రెయిన్
మల్టిపుల్ టాస్క్ ఇంగా పెద్ద కథే
ఉమ్
ప్ర కష్టం. పటి పొద్దున ఆన్లైన్ క్లాస్ ఆన్ చేసి పెడ్తే బేస్ ఫిల్ నాకు అప్సాంట్ ఏసాడు. చీ ఆ సియాన్నీ ని నిజంగా సంపినా పాపం లేదు వాన్ని చూస్తేనే నాక్ కోపం వస్తది బేసల్ నాకు అదే పనిగా బూతులు నేర్చుకొని వాణ్ణి తిట్టాలనిపిస్తద నాకైతే వాడు మెడికల్యూ పెట్టుకొని కాలేజ్ మొత్తం తిరుగుతే బర్గర్లు తింటున్నాడు.
సరిపేయింది.
వాడు ఒక చోట కూర్చో ఉంటాడు నాన అక్క. నేను అ ఇప్పుడే చూసిన వాడు మెడికల్ లీవ్ పెట్టుకొని బర్గర్ తింటా అంటే వెనకు నుంచి అట్లే తందాం అనిపించింది. నాకి
తన్నాల్సింది.
అంటే సియారు కదా దేనికన్నా ఉపయోగపడతాడేమో అని గొమ్మును ఉన్నా మున్సార్ వాడి వల్ల నాకు రెండు సార్లు అప్సెంట్ పడింది. ఈ రోజు మళ్ళీ టూ క్లాసెస్ కి అప్సెంట్ పడింది. ఆ ముక్కేదో వాడు పొద్దున్నేనే, చెప్పి నింటే నేను పొద్న్ననై సార్కి మెసేజ్ పెట్ తినింట ఏందో నా బతుకు
పాపం ఏం చేస్తాం.
మమ్మీ ఎందో అటెండెన్స్ గురించి సీరియస్ అయితాంది.
ఎందు
మొన్న వా వాడ్సప్ లో పోయిందని చెప్పిన కదా క్లాస్ కి. అప్పుడు నుంచి అటెండన్స్ గురించి. చెప్తాంది నాకు నువ్ చెప్పు అటెండెన్స్ గెట్టిగా చేప్పు. లేకపోతే అప్సెంట్ పడుతది. షార్టేజ్ వస్తది మళ్ళా డబ్బులు కట్టమంటారు. అని అరుస్తంది.
ఉమ్
నాకు ఇప్పుడు ఎయిటీ నైన్ ఉంది అది చెప్తే ఆ పది పర్సెంట్ ఎందుకు పోయింది అని అడుగుతది.
ఉ
అది చెప్తే ఇంక ఏంలా ఇంక నాకు వేసుకుంటది. మాములుకి కాదు కావలస కానే పోలేద అంటే
తమ చి నమే అసలు నకి
వస్తాయ్ ఎంజేతం. నువ్వేమి ఎందసానున ఇంటికి బోదు పాడబోదు మెస్లు
ఆ మా కష్టాలు వేరే. కష్టాలే
ఆ ఏన్ మీక్ మార్క్స్ ఉంటా ఈ గా అటెండెన్స్.
మ్మ్ కాబట్టి పోయి సావాలె ఎట్ల తిరిగి మళ్ళ పోవాల
ఎంజాయ్ యువర్ సేల్ప్స్ ప్చ్ అట్లంటే అగు కిక్కేవేర్ పొద్దున ఏమైంది తెలుసా ఆన్లైన్ క్లాస్ కదా నేను ఎవరు లేరు రూమ్ లో నేను ఒకదాన్నే ఫోన్ చూసుకుంట ఫ్యాన్ ఏసుకొని పడుకున్నా అంటే ఫోన్ చూస్తా మ బాల్కనీ లో ఒకే సాడన్ గా అటు పక్క నుంచి వర్కర్ వచ్చాడు
మ్మ్ వచ్చి
వచ్చి బాల్కనీ డోర్ గోట్టాడు బయపడి చచ్చినా చూడు ఇగో నేను అంటే అసలుక్ ఓకే మాకా హాస్టల్ చాలా కథలు ఉన్నాయిగా
మ్మ్ హ్
భయపడి సడెన్ గా లేసి ఇట్ల కిటికీకెల్లీ చూస్తే వాడొచ్చి బట్టలు తీయ్ అంటండు ఆ బట్టలు నేను నిన్ననే ఉతికినా అది ఆరను గుడ ఆరలే ఆడవాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తాన్నారు
మ్మ్ హ్హ్
అవి ఏంటివో కట్టలన్ని కట్టి పెట్టారు
మ్మ్
భయపడి వచ్చిన జుడు ఇంగ లేసి
ఆఫ్రిన్ ఫస్ట్ ప్రైజ్ ఎట్ల వచ్చింది మీకేమి వచ్చింది ఆ అదే ప్చ్ ఆ ఉండు చెప్తా
వచ్చు గదా
అదే ఒక వెబ్ పేజీ లాగా వొచ్ వచ్చింది వచ్చి తర్వాత వెనకల బ్యాక్గ్రౌండ్లో కలరు వచ్చింది
అల రాలేదు నాకి
నీకెందుకు రాలేదు
తెలువదు చెప్పు ఎట్లస్తది కలరు ఎట్ల వస్తది చెప్పు
ఎట్లస్తదంటే కోడ్ లో రాస్తే వస్తది
ఓ కోడింగ్ రాసినా అప్పుడే టాపరూ
చాట్ జీ పి టి
ఆ తెలుసు ఆ డాడీ నిన్నా అసైన్మెంట్ మెంట్ ఉంది. చేస్తానంటే అద్ అన్ని చాట్ జీ పి టి చూసి చెయ్యకు నువ్వు సొంతంగా చేయి అని చెప్పినాడు.
మంచి పని
ఉండక్ చేస్తున్నా రాగుండేటివి మాత్రం చాట్ జీ పి టీ చేస్తున్న అది చూసి నేర్ చ్చుకుంటున్నా అనీ కొంచెం ఇంప్రెషన్ కొట్టేసా
అమ్మో
మ్మ్
ఆ నీకు చెప్పడం మర్చిపోయినా మేము నేను ఆఫ్రిన్ పవిత్ర శివాని నలుగురం గ్రాంట్ ఛాలెంజ్కి రిజిస్టర్ చేసినం.
ఈడొక మనిషి ఒక చిన్న పిల్ల పసిపిల్ల బతుకుంది అని ఏమన్నా గుర్తుందా
అంటే చెప్పేదిను చెప్పేదిను పూర్తిగా అది ఆన్లైన్ లో ఆన్లైన్ అంటే వాళ్ళ ఒక వేళ సపోజ్ ఫర్ సపోజ్ వీడియో ఏదన్నా ఆన్ చేయమన్నారనుకో అప్పుడులేదను నువ్వు లేవనుకో అప్పుడేం చేయాల
సిటీ అని చెం చెప్పెట్టు
అప్పుడు నలుగురెందుకు ముగ్గురే చేయండి అంటారు. ఎందుకు పేరు మెన్షన్ చెయ్యాల్ల అంటే అప్పుడ ఏం చెయ్యల్లా
చిన్నపిల్ల అని చెప్పు అట్లయితే అట్లయితే హాక్తోను.
అది చూద్దాం లేద దగ్గరలో ఏమైనా ఉంటే
హార్ట్ లేకుండా పోతుంది నానమ్మ నీకి అసలు ఉందో లేదో తప్పు పోయిందో ఏం చేయాలా నిన్నీ
ఏం చేయద్దు గమ్మానుం
అసలు నేను ఒకదాన్ని ఉన్నానని గుర్తించు
పెడతాన్లే పాసిబుల్ అయిందగ్గరా
మంచిది అన్నిట్లనే చెప్తా వే మా రూమ్ నీ డెకొరేట్ చేసాం నీ నిక్ స్నాప్ పెట్టా చూసావ్
ఆ అట్లే ఊ ఊ అట్లే స్నాపా పెట్ నవ్ చూసినా
ఏంటి జెప్పు
మీ రూమ్ డెకరేట్ చేసి
సరే గాని నీకు ఇందాక ఇంగో స్నాప్ పెడ్ తాన్ జెప్పా చూడు
హ్మ్
అది రేప్ పెడతా ఇప్పుడు కుదరదు
ఎందుకో
మా రూమ్ లో వాళ్ళు వచ్చా
అచ్చా టి కే
ఆ
గేమి
ఇంకా నా కబోర్డు చెత్త చెత్తగా అయిపోయింది సర్దుకోవాలి
సర్దుకో
సర్దుకుంట
సర్దుకో
చర్దుకుంటా
సరే సదు
ఏ ఎప్పుడు ఆ చర్దుకునే పని నాకే కా ఇంట్లో ఉన్న నాకే ఈ న్నా నాకు అది తప్పేది అ తప్పదు ఏంది ఆ ఏ ఇంట్లో ఉన్నప్పుడు నేను కానీ సర్దుతుంది
అన్ని సదేది పాపముం
యస్ ఇట్స్ మీ ఇట్స్ ద గ్రేట్ యా సిస్టర్ హ్మ్ అది చాలా ఎండలు ఉన్నాయి మాకిక్కడ
మాకు లేవు ఇంకా స్టార్ట్ కాలే ఏమొ
స్మీత ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇట్స్ మీ నేను కోరుకుంటున్నా నాకు ఇప్పుడు లాగుతుంది బ్లడ్డే కాదు అన్నీ లాగుతున్నాయి
అసలు సెకండ్ ఫ్లోర్ కి ఎక్కడానికి మా కష్టాలు చూడాలబ్బా
సెకండ్ మాది ఫస్ట్ ఫ్లోర్
వెల్కమ్ టు ఇన్లైన్ చి ఎస్
సిఎస్ అవును ఐపిఎల్ స్టార్ట్ అవుతుంది అవును మా అన్న పదివేలు ఏ ఏడ లేదా
ఆ భలే ఏసినాడు ఆ రోజు యేసినాడు మళ్ళా రిటర్న్ ఏస్ నా గదా నిను
ఎందుకు ఏసినావ్ నా పదివేలు ఉంది ఉండు పెదైనాకైనా లకుంటా నా పదివేలు నాదే ఉన్నా మళ్ళా ఏసినాడేమో అని
ఆ భలే ఏస్తాడు అవును ఆ నువ్వు చెప్నవ్ కదా ఇప్పుడు కన్నా ఇప్పుడు చెప్పినవు కదా అన్న వాళ్ళ అక్కక్ కి జాబ్ వచ్చిందంట
ఎప్పుడ్రా
ఎప్పుడంటే ఎప్పుడో తెలియదు నాకు మమ్మీ నిన్న చెప్పింది
ఓ సాధించింది ఎట్లనో యాక్చువల్ గా ఆ ఎగ్జామ్ ఆ ఎగ్జాఫుల్‌తో మనల్ని తిట్ ట్టలే
తిట్టలే అంటే చెప్పింది వచ్చిందంట బీటెక్ సైడ్ కాకుండా కూడా బాగా తే ఆది తెచ్
అహ హ ఇంగది చెప్పిందంటే అయిపేయింది లే మీరు మంచి చదువుకోవాలి ఇంకా సర్లే బాయ్ మల్ల జేస్తా
ఆ సరే బాయ్
హ్మ్ బాయ్